హలో తిన్నవ
తిన్నావా
ఎంకురక్క బెండకాయ చారు మేదేంకుర మదా రా ఆ పోయిన్ నైట్ే పోయరు నైట్
ఇంకా చేయలే హాస్పిటల్నే ఉన్నారట ఏ ఏనుహ
ఏం చెత్తండు డాడీ పోయింట మరి పనికికి ఆ ఆ నీ కోడలు ఏం చేస్తుంది
కాాలి
ఉంటార రా ఒక బొమ్మలు పెట్టిస్తారారా ఫోన్
ఒరితద్ది బొమ్మలు సూడాది ఏం సూడాది
మరి ఒకతి ఎట్లుంది రా ఇంటి కాడ ఆ ఆ అవును గద
మళ్ళా డాడ్ కూడా ఉన్నాడు కుక్క పిల్లంది మరి లగడ్తది తెల్వ నేను తినేటప్పుడు అయితే తిన్నది మధ్య మధ్యాహ్నం తిన్నదొ తిన్నదో తెల్వదు
ఏ మరి ఎప్పుడ్రా మీకు స్కూలు పదిహేనో తారీకా
ఆ
పోతున్నావా ఇప్పుడు ఏ క్లాస్ ను
చిన్నది
ఆ ఇంట అవునువును టోవెల్త్ క్లాస్ కదా ఆ
తిన్నావాక్క ఆ మీ తమ్ముడు తిన్నాడా
తిన్నాడు తిన్నాడు మ అమ్ముడు అమ్మ మ ము అసలు నచ్చడు అసలు ఒక్క రూపాయి ఇయ్యాడు కొనుక్కోక్క అని
ఏం లేదక్క కాలి
పనికినికి పోయినావ ఎన్ని సంపాదించపోయిను ఈ సంవత్సరం
పదివేలయినయి గంతే
టెన్త్నారా పదివేలు ఏం చేసినారా పదివేలు
రూపాయలేదనా కాడా అన్న మామ్మకిచ్చిన పదమూడు వందలు ఉన్నాను అక్కడికి అంతే
అవునా
అన్ని ఇచ్చిన ఇంటికిే
ఎందుకు మరి ఇంట్లోకి ఇచ్చిన దాస్తత
ఆ మామ్మీ పన్ను వస్తుందింటే ఆటు ఇచ్చడుయింది ఇంకా ఇంట్లే ఖర్చులగులు వంటిచ్చిన
హ న అక్క మంచి ఉందా
అందరు బానే ఉన్నారు ఇవాలాొచ్చేది ఉండే ఇవాలా వచ్చేది ఉంటే బావకి జ్వరం వస్తే రాలే
ఆహా ఏడుంటారు వాళ్ళు పట్టనంలో ఉంటారా
తిరుపతి వేచ్చిరు మొన్ననే ఇక్కడ ఉన్నారో హైదరాబాద్ లో ఉన్నారో తెలు పట్నంలో ఉన్నరు అద ఎలో
అవునా మాట్లాడావా ను రోజు ఫోను
నేం మాట్లాడ మామ్మే మాట్లాడుతే రాలేద అక్క ఆహా ఆహా సరేలే
లే లే నాకు అప్పుడు పరీక్ష
మీ షెల్లఐది వచ్చింది
అవునా ఎంజా్ చేసరా మరి
ఈ ెల్లుొచ్చిది ఈ పెద్ద చెల్లున చిన్న చెల్ొచ్చిలు
నాకు షెల్లలే లేర్రా నాకు ఒక్కతే చెెల్ ఉంది బాబాయి కూతురు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు నాకు
ఆహా తమ్ముళచ్చలా
తమలు వచ్చ
నేను చెల్లెాల అనుకున్నా
అవునా
ఆహా ఇ ఎప్పాలక్క నువే హాస్టల్ లైఫ్ పైసలు సంపాదిస్తాను
ఏం సంంపా ఇస్తార ఏల్ లేద అంత సన్లిద
కాలేజీ లో ఫోన్లు వేసుడు
ఉ అయి పడలేదురా ఇతడో ఐదు వేలు
ఐదు వేలు
న్నా ఇప్పటిక మాట్లాడు కట్టి నెల పది రోజులు అవుతుంది నెల పది రోజులకి ఐదు వేలు ఎస్తారు కావచ్చు అదే బయట అయితే తొమ్మిది వేలు
ఆహా బయట వెయ ప న ఒక్క మర
బయట ఊయేద్దాం అంటే అది వర్క్ ఫ్రమ్ కాది ఆఫీస్ పోవాలది
ఉహమ్ ఎక్కడ తరలా
అయ్యో కాదు
అదే పట్నం పట్నం కన్నా
ఆ
ఆహా మీ తమ్ముడు కుక్కని ఇచ్చిండటగా అక్క.
పెద్ద కుక్క బడా కుక్క
ఆహా కోళ్ళ ఫామ్ పెట్టిలటగా.
పెట్టినం కానీ లాసే వచ్చిందిరా మొత్తం. ఆ సగం దానికే అయిపోతానయి. పాపం వాళ్ళు ఏం చేశింరంటే మామిడికాయలు తెంప పోయి ఇటు ఇవి వెత్తే అయి ఇయి పైసలు బాగ వత్తయి అని ఆలోచించిర్రు కాని ఆహా అటు వచ్చిన పైసలు అంతా కోళ్ళ ఫారమ్ కే పెట్టిర్రు.
ఆహా వీటి మీద వత్తే లాభం రావాలి ఇంగా.
ఆ ఇది రాదు ఇగా అయిపోయింది గాల ఆ
ఉంచుకుంటరా
ఇగా పంచుకుంటరు ఎందుకంటే వాళ్ళ కళాశాల స్టార్ చేస్తరు కాబట్టికి.
కళాశాలలు ఈసారి ఫస్ట్ ర్యాంక్ మీ తమ్ముడే ఇంగా
ఆ అంత సీన్లేదు అం తలేదమ్మా ఇయ్యాల్నే సప్లీలా పాస్ అయ్యిండు.
అదృష్టం.
పోయిన సారి పోయినయి ఇప్పుడు వచ్చినయి. నలభైఎనిది వచ్చినయి. ఓ ఏడుపు ఒకటే తక్కువుంది మనోనికి. ఇగ అది రాంగనే డ్యాన్స్ చేత్తాండు మాస్ డ్యాన్స్.
ఎమో పాట పాడుతాండు.
ఆ ఆయనే క్రియేట్ చేత్తడు పాటలు. హ్
ఆ ఈ పొట్టు పొట్టు క్రియేట్ చేత్తడు ఇంగా మీ తమ్ముడు. అందరికి పేర్లు పెడతడు. స్కూల్ల మంచిగ పెడతడు సిద్దు
హ్ జోకర్ ఒక ఒక వన్ వర్డ్ లా చెప్పాలంటే వాడు జోకర్.
ఆహా అందరిని నవ్విత్తడు.
అవును పెద్దోడు ఎటువోయినడంట్రా.
ఇంటికి వేయినట్టుండు, ఇంటింటి వేయినట్టుఉండు.
వాడు వాడు మంచోడేనా మరి.
ఏ మంచోడు.
వాడు మంచోడా, వీడు మంచోడా.
ఇద్దరు మంచోళ్ళే.
ఆ
ఇద్దరు మంచోళ్ళే.
మరి మమ్మీకి ఎట్లాటరా ట్యాబ్లెట్లతోటి తక్కువ అయితదా.
ఏమో అ అక్క తెలివదు ఇంకా.
మొన్న పోయేగదా ఒకసారి మళ్ళా
నా ఎక్స్రే కోసం పోయిర్రు. మొన్న ఎక్స్రే కోసం అని పోతే ఇయ్యాల ఎటు అనేది తెలుత్తది.
హ్
ఆపరేషనో లేదంటే ట్యాబ్లెట్సతోనో
ఆపరేషన్ అయితేతరు నాయినా కష్టం ఉంటది.
ట్యాబ్లెట్స్ బెటరింగా.
ఆ
టాబ్లెట్సే కోరుకోవాలి ఇంగ
అవును ఆ ఆప్రీషన్ అయితే లేసి అది అంటేనే కదా వేస్టు
మీ సిస్టర్ ఆట అక్కా
అవునా
ఆ అత్తమ్మా చేసినట్టు కాదట మీ సిస్టర్ ఆట
ఆ మా అమ్మ ది అయితే బానే కష్టమైది రా ఉ మొత్తం గోసి కుట్లు వేసిర్రు అది ఇప్పటికి నత్తది అక్కడ మమ్మీకి
ఉహు
మస్తు అవస్థ పడుతుంది పాపం అనిపిస్తది రెస్ట్ తీసుకోవాలి అటగానీ ఏమో నా పెదోళ్ళకి ఏడుంటది రెస్ట్
ఇంకా మిషన్ కూడితే ఇంక ఎక్కువ నా నత్తది
ఎక్కువనా ఎక్కువనా అసలు మా తమ్ముడు చెత్తాడు ఇగ జాబ్ ఇగ మా తమ్మునీకి జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు బండ్ల మీద ఇంట్రెస్ట్ ఉంది తోలాలని
ఈ స్టైల్ సూపర్ చెప్పిచ్చుడు అక్కా మీ తమ్ముడు
అందరు నవ్వుతారు జోకర్ నీ చూసినట్టు చుత్తారు వాన్ని
ఒకసైడ్ రెండు ఇంచులు ఒకసైడ్ మూడు ఇంచులు
వా జోకర్ లెక్కా ఉన్నాడు కదా
బానే ఉంది కానీక రెండు ఇంచులు మూడు ఇంచులు డిఫరెంట్ వచ్చింది
ఆ మంచిగా దూవ్వుకోనన్నా దూకోడు మళ్ళా జుట్టును అట్లనే ఉంచుకుంట టాడు ఊ
లవర్ బాయ్
ఏందే విడు వీడియో కాల్ మాట్లాడతా ఏందీ
ఏమో మా అక్క తోని మాట్లాడతండమో
మీ అక్కతోను ఉన్నాదా మీ అక్క మరి ఎవరన్న ఉన్నారా
సిగ్గు పడుతండేమో మీ తమ్ముడు దెబ్బకి అయ్
సిగ్గుపడతండా
ముగ్గురు రెండు పోయినట్టున్నాయి ఒకటి ఉన్నట్టు ఉంది నాకు తెలిసి
రెండు పోయినాయి ఒకటి ఉందా ఆ ఒకటి కూడా పీకితే
ఇంకో ముగ్గురిని తీసుకుంటాడు
ఏమంటరా క్యారెక్టర్ ని ఏమనాలిగా పేరు పెట్టి వెస్ట్ అంటరా
వద్దులే అక్కా ఏ మంచోడు అక్క నిజంగా మీ తమ్ముడు చాలా మంచోడు అంతే అంతే అందంలోనైనా చదువులోనైనా
చదువు అరే చదువు వద్దురా నాకు తెలుసు చదువు గురించి కానీ వేరే ముచ్చట చెప్పు ఇగ
ఆహా
ఇంకా రా తిన్నావా మరి నువ్వు అయితే
తిన్నా కోడలో తిను తిను నేను తినేటప్పుడు అయితే తిన్నది
మంచిగా వుంటాదారా
ఆ అడ్జస్ట్ అయితది
వాళ్ళ అమ్మ అంటే బాగా ఇష్టం కావచ్చు ఇగ
ఇష్టం ఇటన్న బోకంటే పోదు కాని ఇగ ఫోన్ కోసం అయితే వుర్రుతది ఒకటే
చెప్తింటదారా
టది
నిన్న ఆ మీ ఇంటికి పోయినా మీ ఇంటికి పోతే మాట్లాడతలేదు సూ సిగ్గుపడతుంద్ నన్ను చూసి
మ్ నవ్వుతది ఎవల్ని చుసిన
కాదు రా పక్కన ఉంది రావచ్చుగా రావచ్చుగ అంటే రా రానంటంది
అటు అటు వాడోల్లతోని అందరితో ఆడుకుంటది ఇగ సరేలే అక్క బాయ్ మ్